హాయ్ రా బావున్నవార
ఏం జేసున్నావురా
ఊ వాయిస్ వినబడట్లేదురా నీది
మీరేం చేస్తున్నారు అక్క
నేను కూడా ఖాళీగానే ఉన్నారా తిన్నవారా
తిన్నక్క
హామ్
బాబు లేేచినతున్నారు
ఆ మామ్లేచ్చ రా హామ్ హామ్
ఎన్ మంతస్ అక్క ఇప్పుడు హ టమాట కర్రీ అక్క
ఆహ ఎయిట్ ఇప్పుడు బడ్డే ఈ రోజే పడ్డ ఎయిట్
అ
షూట్ చేయాలి ఫోటోషూట్ చేయాలి ఈయనకి
ఆహ్ ఆహ్ చెయి ఇగ ఏదో ఒకటి
ఇప్పుడు సాంబార్ కదా సాంబార్ తోటి ఫ్రూట్స్ తోటి చేద్దామని చూస్ వస్తున్నా
హ అవును
ఎప్పుడు చేస్తున్నారు కదా సెల్లవులలా
ఆహ్ ఆహ్ గదె మాకు వీళ్ళక మేము అసలు వీట్లా అంటే క్రియేటివిూట్లే అయిే మాకు ఇప్పుడ ఏం పనంక ఆయనతో పాటు చదువుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మాకేం పని అక్క కుంటున్నాం కాబట్టి లైక్టింగ్ వీడియోస్ చూడాల్స్తా అవసరం లేదు న
ఆ అదే అదే లే మీరు చదువుకుంటారు కాబట్టి ఏం లేనులేగాని అదే మేము ఫుటన్ వస్ మీ ప ఇలా వస్తే సారి సంబరని ఇంట్లో చేద్దామని చూసాము చూస్తే అది బాగుంది గ్రిప్స్ తోటి అవి విధి రేపు సడ ఆ అదే గ్రేప్స్ తోటి చేయాలి ఆహ్ ఆహ్ ఎండ బాగా కొడుతుందార అడ
ఆఓ పుల్ కొడుతున్నంది అక్క
ఆహా
చాలా కొడుతుంది అసలు ఫోన్ తీస్తాడు
అహా హు ఇక ఎ బర్దయిఘట్లే కదా
మనా భయికిటికి కూడా ఎల్లట్లే మళ్ళీ అం తయ ఎందకంత కళ మ హైడ్రేషన్ ఏదో ఒకటి అసలు
అవునవును ఇంట్లో ఉండే ఏదోన్నా ఏదో ఒక టూ ఉండే కుంది అన్నవ తినది ఏదో ఒకటి వేసుకుని తినడం బెటర్
అంత లేకపోతే అమ్మ ఈ ఎన్నలాకిళ్తే చ ఉ ఏం
ఆ ఈ పెరిడ పొవలనా కూడా ఇబ్బందే ఇబందయితది హ ఆహ్ మీకు ఇక్కడ వర్షాలు బాగుంటాయారా మరి వర్షాకాలం బాగుంటందా వెన్న
ఇ ఇక్కడ నాకు అ కాలమంటా నచ్చస లే
ఆ అవున్ తీ
ఎండ కాలమేనా వస్తయ్ ఎండ కాలమేనా వానకాలమేనా చలికాలంమైన బాగుంటాది ఇగ నూనెబెడతా అసలు వర్ష కాలం అంటే నచ్చుదు ఎందుకంటే ఆ కొట్టిన పర్లేదు కానీ ఈ వర్షాకాలం అయితే ఎండ కాలంమంటే కొంచెం ఇంట్లో నేను బయటకి వెళ్ళామనుకో ఇఫ్ ఇన్ కేస్ ఆఫీస్ కి పోయినా పొద్దున్నే పో సాయంత్రం అట్ల వస్తాము
ఇగ ఎండా అనిపిత్తదా అనిపియదిగా అదే వర్షాకాలం అయితే ఆ ఆఫీస్ ఆఫీస్ కి పోయే టైం ల ఇంత ఫుల్ వాటర్ ఉంటాయ్ ఈ సిటీలా
అవునువును సిటీలా బాగా డ్రైనేజ్ మొత్తం నిండి పోతాయి గదరా
మళ్ళా మో పిచ్చ్ లెక్కది ఆ వాతర్కి
ఆ అవునవును
నచ్చలేక్కడ వాటర్ వాటర్ లో కాలల్లో అయిప్ప
లేను ఇబ్బందైతది
జాబ్ జేసేటప్పుడు అయితే చానా అంతా అనిజీగా అనిపించి
వచ్చినెంబడే స్నానం జేసే వాళ్ళం
ఊహూ జాబ్ జేస్తరా మీరు
అప్పుడు జేసిన
ఊహూ
తర్వాత యే మానేసిన్నా
ఉమ్
ఉమ్
ఇంకా ఎక్కడి వరకు చదువుకున్నారు అక్క మీరు
మేమారా డిగ్రీ రా
సేమ్ నేను గూడ డిగ్రీ యే కానీ ఇప్పుడు వేరే కోర్స్ తీసుకుంటున్నా మెడికల్ కోడింగ్ ల
ఆహా అన్నా
తిన్నవా అక్కా స్లీపింగ్ జెప్పాలే
ఎండలు బాగా కొడుతున్నాయి వాటర్ మిలాన్ తింటావా ఎక్కువ మామిడికాయ తింటావురా మ్యాంగో
తింట కాని వాటర్ మిలాన్ తక్కువ దింట అక్ క్లాయ్ మేటన్నా మామిడికాయలు అంటే చాలా ఇష్టం
ఉమ్ హు హు హు ఎందుకంటే అ సీజనల్ ఫ్రూట్ కదా ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తది అది
అవును అవును సిగా అవును సీజన్ బోతది అవును మామిడికాయల సీజన్ వచ్చింది కాబట్టి
అదే ఉమ్ ఆ
మామిడికాయలు బాగుంటాయా ఎక్కువ దిన్నా కూడా మళ్ళ గడ్డలు అయితయ్
అవునక కనక్లా కొబ్బుది రాదుగా నంతే ఆమె కేపియాలి
తినా బుద్దయితేనే ఉంటది.